బస్ హలో
లైకీ బావున్నావా
ఆ బావున్నాన నువ్ బావున్నావా
ఆ
ఏం లేదన్నా ఏం చేసాన ఏంచేసానవ్
ఏం జెయట్లే నువేంజేత్తానవ్
ఏంలేదొక డ్రాయింగేషిత్తవని
ఆ ఏమేషియాలె
ఏం లేవు కార్ పిచ్చరున్నూ సైకిల్
కార్ సైకిల్ గీశియాల్నా గీషిత్తలే ఎల్లుండి గీషిత్త
ఆ సరే పెన్స్ గిట్ల అన్నీ కొనుక్కున్నా
ఉ పెయింటింగ్ షీట్లున్నయా
ఆ ఉన్నయ్
క్రికెట్ ఆడట్లే
ఆయ్ ఆడతాన మిగ రేపు మ్యాచ్చుంది
అవునా మంచిగా ప్రిపేర్ అయిల్లా
ఆ అయినం ఇ ఆష్టల్లెట్లుంది మరె
బానే ఉన్నది తిన్నావ
ఏ ఫోన్ దీసుకబోచ్చాస్టల్ కి
తీసుకబోచ్చు
ఆహా ఇంటికొచ్చినవా
ఒచ్చినా
ఎప్పుడొచ్చినవ్
వచ్చి రెండు రోజులైతాంది నువ్వేంజేత్తాన్నవ్
నీ చేపాలున్నాయా ఏంజెత్తలే ఫోన్ మాట్లాడదాం
స్కూల్ కు పొయినవా
ఇయ్యాల లేదు సండే అన్నా ఈయాల సండే అన్నా
ఊ హు ఎంజాయ్ చేయ్ ఆ మంచి ఈ రోజే లెవ్వు చేపలు చనిపోయినై
ఎవడు తీసుకున్నరు
ఏమో వోరో చిన్నపిల్లల్చంపేసిరట
ఓ ఎన్నున్నయ్ ఇప్పుడు ఒకటన్న లేదా
లెవ్వట లక్కీ మూడే ఉన్నయట మూడో రెండో
అవునా మొత్తం నీళ్ళు అయంత ఫ్లవర్స్ అన్ని సచ్చిపొయినయా
అవును లొటస్ తామర్
తామరపవ్వు చెట్లు తెచ్చిన తామరపవ్వు చెట్టు కూడా ఆహా అవునా
మొత్తం చెట్లంతా వీకేేశిల్లు
ఆ సరే
దోమలు జేరి దోమ పిల్లలు అయితాన్నాయి
ఓ
క్లి మొత్తం కడగాలె
ఆ రేపు కడుగుదాం నేనొస్సా
ఆ రా లేకపోతే దోమలు ఎక్కువయితాయ్ మళ్ళీ
ఆ
మా చానా పిల్లలు చేసినా
ఆ సరే ఆ లాస్టల్లో ఉన్న డ్రాయింగ్లు వేసినవా
చానా ఏసిన నువ్వు వచ్చినంక చూపెడతాలే నీకి ఆ సరే వచ్చినంక చూపెడతలే ఇంకా
సరే
రేపుందా స్కూల్
రేపు హాఫ్ డే రేపటి నుంచిగా
ఎండకా
ఆ సమ్మర్ హాలిడేస్ వత్తాన్నాయ్ దగ్గరికి
ఎగ్జామ్స్ ఎప్పనుంచెల్లి
ఎగ్జామ్స్ ఎఫ్ ఎ ఫోర్ అయిపోయినాయి ఎస్సే టూ ఇగ ఏ ప్ ప్రెలుంటాయి
ఊ హ్మ్ మంచిగా ప్రిపేర్ అయినావ మరి
ఆ ఆ అయినా రాసిన అయిపోయినాయి ఎస్సే లాస్ట్ ఎగ్జామ్ ఒక్కటే ఉంది
మ్మ్ హ్మ్ మంచిగా రాయి
ఆ సరే
సరే
ఓ